హలో
హలో
హలో హలో హాయ్ అండి
వినిపిస్తుందా అండి
అ ఆ స్లోగా వినిపిస్తుందండి మీ వాయిసు నా వాయిస్ వినిపిస్తుందా
మీ వాయిస్ వినిపిస్తుంది కొంచెం స్ట్రక్ స్ట్రక్ వినిపిస్థంది ఇప్పుడు వినిపిస్తుంద ఆ బాగా వినిపిస్తాంది
ఏం చేస్తున్నారండి
కే ఉన్నా అండి మీరు
ఏం లేదండి ఇప్పుడే తిని కూర్చున్నా
ఏం తిన్నారండి
నేను అండి పప్పండి
పప్ప ఒకే మీరే చేసారా
అవునండి నేనే చేసా మా ఫ్రెండ్ ఇప్పుడు చెప్పించినదే ఎలా చేయాలో చెప్పిస్తే చేసుకున్నానండి
ఓకే బాగా వచ్చిందా
ఆ బాగొచ్చిందని టేస్ట్ కూడా చాలా బాగుంది
ఓకే ఫస్ట్ టైమ్ కి బాగా వచ్చిందా మీరు ఎంత బాగా చేస్తారా
అ వ్ అంటే నాకు ముంచి ముందునే ఐడియా ఉంది కదండి వంట ఎలా చేయాల ఏమి అని చెప్పి
అవునవునులేండి
ఆ వా అంటే నాకు ముందే పప్పు వచ్చండి చేసేది వేరే ప్రాసెస్ లో చెప్పిస్తే చేసానండి బాగుంది మీరండి తిన్నారా మీరు
ఆ తిన్ననండి
ఏం తినారండి మీరు
నేను అంతే అండి పప్పు అన్నం తిన్నాను
అవునా ఆంధ్ర సైడ్ పప్పనమ్మే ఫేమస్ కదా
ఆ అవునండి ఎక్కువ ఇదే తింటారు ఈజీ కాబట్టి ఇది చేసుకోవడం
అవునవునండి తొందరగా కూడా అయిపోతది
అవునండి ఇంకేమండి మరి మీ బర్త్ డే మీ బర్త్ బర్త్ డే వస్తాంది ఎలా మరి
అవునండి వస్తాంది బర్దే ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నానండి బర్డే కదా కొంచెం స్పెషల్గా ఎక్కడికైనా వెళ్దామని ఆ రోజు
అంటే మీరు వెళ్దామనా అంటే మీ ఫ్రెండ్స్ తో వెళ్దామనే లేకుంటే ఫ్యామిలీతో కలిసి వెళ్దామనా
లేదండీ అంటే ఫ్యామిలీతోనే కలసి వెళ్దాం అనుకుంటున్నాను
హుమ్
ఇక్కడ బెంగళూరు లో ఒక ప్లేస్ ఉందండి కాటేరమ్మ అని గుడి ఉంది ఒకటి
అవునవును విన్న నేను
ఆ అది చాలా ఫేమస్ అండి చాలా బాగుంటది అక్కడ కూడా అక్కడ వెళ్ళామని అనుకుంటున్నా
ఓకే ఓకే నేను వెళ్ళాలండి అది చూశాను ఇన్స్టాగ్రామ్ లో
ఆ నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచినానండి బాగుంది అక్కడంతా అంటే బర్డే కదా వెల్లోదామని చెప్పీ అవునండి బాగుంది అక్కడంతా చాలా బాగుంది కానీ కొంచెం శక్తి కూడా దేవుడికి ఎక్కువ అని చెప్తుంటారండి ఏమన్నా మనం మనసులో అనుకునేది కుడా జరుగుతది అని చెప్తారండి
అవునవును నేను చూశాను నేను వెళ్ళాలండి ఒకసారి వెళ్ళి
అక్కడ బాగుందండి అందుకే బర్డే కదా ఎట్లో ఇంట్లోనే ఉంటాను కదండి వెళ్ళొద్దాము గుడికి అని గుడికెల్లోస్తే మంచిది కదండి
అంటే ఎలా ఫ్రెండ్స్ తోనే వెళ్తారా ఫ్యామిలీ తో వెళ్తార
లేదండి ఫ్యామిలీతోనే వెళ్తామండి
ఫ్రెండ్స్ తో మరీ నైట్ పార్టీకి వెళ్తారా
నా ఫ్రెండ్స్ తో ఏం లేదండి పార్టీ ఉన్నా ఏమున్నా ఇంట్లోనే ఇంట్లోనే కొంచెం కేక్ తెచ్చుకొని కట్ చేసుకొని ఫ్యామిలీ అంత వస్తారు
అవునా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెళ్ళరాండి అంటే ఫ్రెండ్స్ కేక్ కట్ చేస్తారు కదా పిలిచి
లేదండి కాలేజ్ లో ఉన్నప్పుడు చేసేవాల్లండి అండ్ ఇప్పుడు అంతా అందరు బిజీ కదా వాళ్ళ వాల లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయింటారు
అవునవును లేండి
గుర్తు పెట్టుకొని విస్ చేస్తేనే ఎక్కువ
చేస్తారులేండి మీకు కావాల్సిన వాళ్ళు గుర్తుపెట్టుకొని చేస్తారు
అవునండి చేస్తారు కేక్ అంతా కట్ చేయాలంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు ఇక్కడకి రావాల కదండి వాళకి వీల్ కుదిరదు అందుకేారుారు ఫ్యామిలీస్ ఎ ఇం ఇంట్లోనే మా అమ్మ వాళ్ళు కేక్ తేస్తారండి
ఓకే మీ అమ్మ వాళ్ళు తెచ్చి మీరే కట్ చేసుకో
ఆ ఇంట్లోనే బయట ఎక్కడన్నా బయట తినకెళ్తామండి అంతే బయట ఎళ్ళ తినేసి వస్తాము
ఇంట్లోనే చేసుకోరా అండి
ఇంట్లోనే చేసుకుంటామండి కానీ బర్త్డే అని నేనే బయటికి వెళ్తాను అంతే అండి
బర్త్డే అం అంటే బర్త్డే కదా మీరే స్పెషల్ గా చేస్తారేమో అని
బర్డే అని ఊరు నుంచి మా తమ్ముళ్ళు వచ్చినారు
అవునా ఓకే
వాళ్ళకి కొంచెం బయట తిరిగినట్లు ఉంటది కదండి బయట పోయి అలా తినేసి కొంచెం తిరుక్కొని
అవునవునులేండి
సేమ్ అలానే ఉందండి ఒక మాలు బాగుంది చాలా
ఓకే మాళ్ళు మాల్ కు వెళ్తారా
కెళ్ళి అక్కడ తిరుక్కొని కొంచెం అంటే మాకి మా ఇంటికి దగ్గర ఇవన్నీ ఓరియన్మాలు ఇదంతా
అవునులేండి టైం వేస్ట్ కాక్ కాకుండా బాగా ఎంజాయ్ చేసినట్లే ఉంటుంది
ఇక్కడ ఓరెన్మాలు ఇస్కాన్ అంతా ఒకే దగ్గర ఉంటుందండి
అవునవును
ఇక్కడ అంత తిరుకొని మె లాగా ఇంకా ఇంటి నుంచి వాళ్ళు కాలేజెస్ కి స్కూల్స్ కి వెళ్తారు కదండి హాస్టల్లో ఉంటారు ఎప్పు వచ్చేది మా తమ్ముళ్ళంతా
అవున అవునులేండి అంతా తిరగాలి
మీరండి మీరు ఎక్కడికి వెళ్ళరాా
నేను ఎక్కడికి వెళ్ళా అండి నేను ఎక్కడే ఉంటా కాబట్టి నా ఫ్రెండ్స్ ఎప్పుడున్నా కలుస్తాము ఊరికే ఒక కేఫ్ లో అలా కూర్చుొని
మీ బర్త్డే ఎప్పుడండి
నా బర్డీ ఆల్రెడీ అయిపోయిందండి
అవునా అండి అంటే మీ ఫ్రెండ్స్ అంతా
ఆ కేక్ కట్ చేశారు అంతే అండి ఇక్కడ ఉండే వాళ్ళు కట్ చేశారు ఇంకా మిగతా వాళ్ళు ఉంతా జాబ్ చేసుకుంటారు బెంగళూరు
అవునండి ఎవరెది బిజీ లైఫ్వాలి కదండి ఎవరు రారు అప్పుడులాగా ప్పుడు ఎంతున్న కాలేజ్ డేస్ లో స్కూల్ డేస్ లోనే బాగుంటది కదండి
ఆ వాళ్ళు అప్పుడు అక్కడే ఉంటారు కాబట్టికోస్తర్లెండి
ఆ అవును ఆ అవునండి అదేమో నిజమే అండి మరి మీరు వీకెండ్స్ లో ఎక్కడికి వెళ్ళరాా అండి మీరు ఇంట్లోనే ఉంటారా
ఆ ఇంట్లోనే ఉంటా అండి ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడప్పుడు క్రికెట్ ఆడేకి వెళ్ తాము ఓకే నా క్రికెట్ ఆడేకి రాదు వాళ్ళు తీసుకోన్ పో తారు ఎం కాదు ఊకే ఆడుదువు రా అని
క్రికెట్ ఆడేకి రాధాండి అంటే బాయ్స్ కి ఎక్కువ క్రికెట్ అంటే పిచ్చి ఉంటుంది కదా
ఆ ఉంటుందండి అందుకని అందరికి ఉండదు కదా
ఆ నేను చూసిన్నే వరకు చాలా మంది నాకు తెలిసిన వరకు అంతా క్రికెట్ అంటే చాన ఇష్టపడతారండి
ఆ ఇష్టపడతారు చానా మంది కానీ ఎవరికో ఒకరికి ఇష్టం ఉండదు కదా
ఆ అందులో మీరు ఒకరు క్రికెట్ కూడా చూడరా అండి ఐపీఎల్ మ్యాచెస్
లేదు నేను చూడను చూడను నాకు ఇంట్రెస్ట్ లేదు చూడను నేను చిన్నప్పటి నుంచి ఇంగ అట్లా అలవాట్ అపోయింద క్రికెట్ అంటే ఇష్టం లే గేమ్స్ అంటేనే ఇష్టం లేదండి
గేమ్స్ అంటేనే ఇష్టం లేదా
ఆహా గేమూలంటే ఇష్టం లేదు సెల్లు లో గేమ్స్
సెల్లులో గేమ్స్ అందరూ ఆడతారండి బయట గేమ్స్ ఆడాళ్ల కదా నాకైతే చాలా ఇష్టం అండి గేమ్స్ అన్ని
నాకేమి ఇష్టం లేదు అవునా మాకీ స్కూల్లో ఇట్లా ఆడిప్ పిగా అట్లే అలవాటు అయిపోయిందండి స్కూల్లో ఉండే ఒక పిరియాడ్ కూడా మ్యాథమెటిక్స్ క్లాస్ తీసుకుంటాంటే మ స్
ఆ
ఉండే ఒకే ఒక గేమ్ గేమ్స్ పీరియడ్ గానీ మ్యాథ్స్ తీసుకొని మ్యాథ్స్ క్లాస్ చెప్తారు
అం మీకు స్కూల్స్ లో కాలేజెస్ లో ఎన్సిసి ఆ అలా ఏం ఉన్నిండి లేదా అండి
లేవండి ఉండే ఒకటి స్పోర్ట్స్ క్లాస్ ఉంటాండి ఒకటి గేమ్స్ పీరియడ్ అది గాని మ్యాథ్స్ కు సార్ తీసుకొని
ఆ అవునండి అదేమో నిజమే అప్పుడు స్కూల్స్ లో
నేన్ ఇంటర్లో ఇంకా ప్రైవేట్ కాలేజీ కాబట్టి ఇంకా అదే మొత్తం కాలే చదువుకునేది వదిలేది ఆరు గంటలకు వదులుతారు పొద్దున్న ఎనిమిదిన్నరకు వెళ్తే సాయంత్రం ఆరు వరకు కాలేజీ లోనే క్లాస్లు అవి ఇవి అయిపోతాయి ఇంగా అట్లా అలవాటు అయిపోయి అయిపోయి ఇంగ నా గేమ్స్ అంటేనే ఇంట్రెస్ట్ పోయిందండి
నేనైతే గేమ్స్ కి పోయేదాన్నీ ఎందుకంటే ఆ ఇప్పుడు గేమ్స్ కి ఏమన్నా బయటికి పిలుచు కోపోతారు కదా కాంపిటీషన్స్ కలా
అవునవును
న్నీ ఎగ్గొట్టి ఆ గ్రౌండ్ లోనే ఉండేవాళ్ళం అండి మేము
ఆ అవున్లే అలా బాగుంటుంది
అప్ అప్పుడంటే ఇష్టం కదా క్లాస్లు ఎగ్గొట్టాలంటే
అవునండి బలే ఇష్టం ఏం చేస్తాం కానీ మాకి ఇష్టం మైన సార్ గానీ మళ్ళా రెండు పీరియడ్లు తీసుకొని పెడతాండే
ఆ
మనీ నాకేమంటే మ్యాథ్స్ ఇష్టం కాబట్టి అలా మ్యాత్స్ క్లాస్ చెప్పినా బోర్ కొట్ ట్టుకోకుండా ప్రాబ్లమ్స్ ఇస్తాడు చేయమని అలా చేసుకుంటూ ఉంటాను
ఆ అంటే మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అనమాట
మ్యాథ్స్ స్టూడెంట్ అనే అలా ఏం లేదు
ఆ నాకు మ్యాథ్స్ ఏ రాదండి అసలు మ్యాథ్స్ చూస్తేనే కోపం వచ్చేది నాకు మాథ్స్ ఏ లేదు నాకు మాథ్స్ చేసేకి రాదని చెప్ప నేను సైన్స్ సైడ్ వచ్చిననండి మాథ్స్ నుంచే
అవునా ఓకే అట్ల ఏం లేదు ఈజీనే అండి మనం అర్థం చేసుకుంటే
ఆ
ఈజీగానే ఉంటుందంటే నేను మరీ సొంతంగా ఓన్ గా సాల్వ్ చేయలేను గానీ ఎవరన్న చెప్తే వాళ్ళు అది ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని చేసేస్తా
అవునా ఇప్పుడు మీరేం చేస్తన్నారండి జాబ్ చేస్తన్నారా
లేదు ఇప్పుడే ఎంసిఏ అయిపోయింది ఇంకా జాబ్ చేయాలండి రిజల్ట్స్ వచ్చాయి
ఆ
ఇంకా సర్టిఫికేట్ తీసుకొని జాబ్ వెత్తుకోవాలి
ఓకే మంచి జాబ్ ఎదుకొండండి జాబ్ వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కంతా బా పార్టీ ఇవ్వండి
ఇస్తామండి ఇక ఎతుకున్దాం మంచిదే తెచ్చుకొని
ఆ
మీక్కూడా ఇస్తాలేన్డి
హ్మ్ ఖచ్చితంగా ఇస్తారాండి
ఇస్తా అండి మీరు అంత లోపల మమ్మల్ని గుర్తు పెట్టుకుంటే నేనిస్తాను పక్క
తొందరగా ఎదుకోండండి జాబు
అయ్యో నన్ని మర్చిపోతారా లేట్ అయితే
ఆ
లేటైతే మర్చిపోతారా అండి
అదేం లేదన్డి
చిప్పుకుందా అండి మీకేమన్నా తెలిసినవి ఉంటే చెప్పండి
ఆ ఖచ్చితంగా చెప్తానండి నేను కూడా ఎదుగుతున్నా జాబు మంచి జాబ్ దొరికితే చెప్తాను
అవునా ఓకేండి హ్మ్ నాకేమైన్నా చిక్కినా నేను చెప్తాను మీకేమైన్నా దొరికితే నాకి చెప్పండి
హ్మ్ సరే అండి చెప్తాను
హ్మ్ చెప్పండి హ్మ్ చెప్పండి ఇట్లా ఏం బర్తడేకి ఏమన్నా గిఫ్ట్లు వస్తాయండి
గిఫ్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదండి
అవునా
ఒకటి కూడా రాదు అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవన వస్తే చెప్పలేమ్ ఆ అంటే వాళ్లిన్కా చిన్న పిల్లలు కదండి చదువుతున్నారు నైన్త్ క్లాస్ అలా
ఓకే అండి నేను చిన్నవే పెద్దవి ఏం చెప్పలేదు
హ్మ్ ఏమి ఇవ్వరండి వాళ్ళు నేనిస్తే చాలు వాళ్ళకి
మీరిచ్చినా తీసుకుంటారా ఇంకా
ఆ నేనిస్తే తీసుకుంటారు అంటే వాళ్ళకి వాళ్ళకి ఉండదు కదండి డబ్బులు వాళ్ళ దగ్గర కూడా
అంటే డబ్బులని కాదు కాని చిన్న చిన్నవైన ఉంటాయి కదా ఎందన్నా పేపర్ తో చేసిచ్చేవి హ్యాపీ బర్త్డే
అండి ఏం లేదు విష్ చేస్తారంతే ఏమన్నా అడిగినా నాకు జాబ్ వచ్చిన తర్వాత అడుగక్క అంటారు
అంటే మీ దక్క కదా ఇష్టమేమో అందుకు
జాబ్ వచ్చిన తర్వా త అడిగక ఇప్పిస్ తను ఇప్పుడు అడగొద్దు అంటారు వాళ్ళు ఏమని అడిగితే చిన్న చిన్నవి ఏమన్న ఇయ్యండి అంటే చిన్న చిన్నవన్నీ ఇవ్వకూడదక్క నీకు అంటారు
అంతా పెద్దవే ఇస్తారు
ఆ అంత పెద్ద పెద్దవే జాబ్ వచ్చిన తర్వాత అడగాలంట అండి ఇప్పుడు అడిగితే ఇవ్వ ఇవ్ ఇవ్వరంట వాళ్ళు చిన్న చిన్న అంటే చెప్తే ఇవ్వ అంటా వాళ్ళు
అబా
వాళ్ళ మాటలు వినేద్లేండి వాళ్ళతో మాట ట్లాతే ఇంకా అంత నేనుఊకే ఉండల్ల
ఇస్తారులేండి అక్క కదా పెద్దదే ఇస్తారు
ఇస్తారు నమ్మకంేమో ఉందండి ఇస్తారు బానే చూసుకుంటారు ఫ్యూచర్ లో కష్టం వచ్చినా చూసుకుంటారు వాళ్ళేమో
మ్ ఇంకేమండి మేలు కదా చాలా గిఫ్ట్ లేకపోయినా ఇట్లా బాగా చూసుకుంటే